హలో హలో
హలో ఆ ఆ వినిపిస్తుంది
నిషం నేను రికార్డు రాన్ చేస్తా
ఆన్ చేసాట స్టార్ట్ ఇద్దామా
ఆ
ఓకే
ఓకే కాల్ ప్రాసెస్ లోలానే ఉంది మరి రికార్ట్ ఎట్లా అని చేసుకోండి ఓకే సిటీస్ గురించి స్థటీస్ గు ఇచ్చ చెప్పు ఇక్కడ పల్లెటూరులో అయితే చాలా బాగుంది తినదుసా అసలు పల్లెటూరులో చుట్టూ చెట్లు అట్లా ఉంటే నక్ సిటీస్ లో ఎట్లా ఉందిది
ఇ లో కూడా బాగానే అంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి ఇంకా చాలా మంది జనాభా ఉంటారు అలా చాలా మంది ఉంటారు ఇంకా మీ గ్రామాలతో పోలిస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పద పరిశ్రమలు ఉంటాయి పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చాలా అన్నిీ ముందుంటది
కానీ సిటీస్ తో పోూల్చుకుంటే గ్రామాల్లో ఒక పీస్ఫుల్ నేచర్ అనేది కంట కనిపిస్తుంది కదా కానీ సిటీస్ లో అటు ఎటు చూసినా పొల్యూషన్ అట్లా ఉంటది కానీ ఎడ్యుకేషన్ కి ఎట్లాంటి వాటికి సిటీస్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు
అవును చెప్పచ్చు ఆ కానీ గ్రామాల్లో ఎక్కువ అభివృద్ధి ఉండదు కదా ఓన్లీ ఎ అంటారు అధ్యయనాలు ఎక్కువ సిటీస్ కి రావడానికి ఇష్టపడతారు కదా ఎందుకంట పెద్ద పెద్ద అన్ను ఉంటాయి అన్ని సౌకర్యాలు ఉంటాయి దేశాభివృద్ధికి నగరాలు బాగా సహగపడతాయి ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇక్కడ వ్యాపారాలు చాలా మంది వ్యాపారాలు చిరు వ్యాపారులు ఉంటారు పెద్ద పెద్ద బిల్డర్లు ఉంటారు అందరు ఉంటారు చాలా మంది మం మ మంచి మంచి మంచి ఉద్యోగాలు జరుగుతాయి
ఆ అవునవును కానీ సిటీస్ తో పోల్చుకుంటే గ్రామాల్లో అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉంటది ఇప్పుడు సిటీస్ లో ఉన్నార అనుకో అక్కడ ఒకరికి ఒకరికి పరిచయం ఉండదు చెప్పాలంటే ఏదో క్క ఇంట్లో ఉండిపోతాం అంతే కానీ ఇట్లా సిటీస్ లో కాకుండా గ్రామీ విలేజెస్ లో అనుకో ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరితో పరిచయము
ఇక్క ఇక్కడ కూడా ఉ ఇక్కడ కూడా ఉ ఉంటది కానీ ఇక్కడ టైమింగ్స్ వేరే ఉంటాయి కదా అందుకే అ ఇందరు ఇట్లా టైమి ఫ్రైడే సాటర్డే ఇలాంటివన్నీ సెలవు రోజులు అన్నమాట మాట వాళ్ళందరూ గ్యాదర్ అయ టీమ్ వర్క్ లో అట్లా అనుకుంటూ బయట వెళ్తూ అందరు ఎంజాయ్ చేస్తా ఉంటారు ఇక్కడ కూడా అందరు ఎంజాయ్ చేస్తారు కానీ ఆ విలేజ్ లో చేసినంతగా ఉండదు
అవును విలేజెస్ లో అయితే చాలా బాగుంటది అంటే ఆ నేచర్ గాని ఇప్పుడు వర్షం పడ్డప్పుడు అయితే అసలు ఎంత బాగుంటందో ఆ నేచర్ మొత్తం రెయిన్బో ఎంత ఎంత బాగుంటదింటే అసలు చెప్పడానికి అసలు మాటలే రావచ్చు నేచర్ చూస్తే అప్పుడు
అవునవును మీరు చెప్పేది కూడా నేచర్ కానీ ఇక్కడ బిల్డింగ్స్ లలో ఇక్కడ కూ లో వాటర్ వస్తుంది ఫుల్
కానీది విలేజెస్ విలేజెస్ తో పోల్చుకుంటే సిటీస్ లో పొల్యూషన్ ఎక్కువ ఉంటది కదా
అ పొల్యూషన్ అంటే ఇప్పుడు ఎక్కడైనా పొల్యూషన్ ఉం
అ విలేజెస్ లో అంతా ఉండదు విలేజెస్ కి చాలా అంటే మనం ఫ్రెష్ ఎయిర్ అనేది పీల్చుకుంటం విలేజెస్ లో ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయనుకో ఫెస్టివల్స్లో అస్లు ఒక్కరికి ఒక్కరికి సంబంధం లేకపోయినా గాని వాళ్ళు మన రిలేటివ్స్ అన్నట్లు బిహేవ్ చేసి ఫెస్టివల్స్ పక్కన వాళ్ళతో సెలబ్రేట్ చేస్ కోడం కాని అట్ల చాలా బాగుంటంది ఫెస్టివల్స్లో
ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఇక్కడ అందరికి జాబర్స్ కి అందరికి స్టూడెం డిస్కీ చదువుకునేటోళ్ళు వ్యాపార వేళ్ళందరిక హాలిడేస్ ఇస్తారు అందరు లు వాళ్ళ ఊర్లలోకి వెళ్తారు అక్కడ అందరు మంచిగా ఎంజాయ్ చేస్తారు కొంతమంది కుదర్నోళ్లు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేస్తా ఉంటరు. కానీ ఎక్కడైనా పండగ పండగే ఉంటది కదా బావుంటది ఆయన విలేజ్ లో పండగ బాగానే ఉంటది పోల్ ఆ విలేజ్ దానికన్నా పుల్స్తే కొంచం అటు ఇటు ఉంటాది కానీ సిటీస్ లో కానీ బాగానే ఉంటాంది సిటీస్లో కూడా బా చేస్తారు ఈవెంట్లు పెడతారు పెద్ద పెద్ద మళ్ళీ సెలబ్రిటీస్ ఒ సరూ అందర్ ఎంజాయ్ చేత్తరు హ్మ్
విలేజెస్తో కంపేర్ చేస్తే సిటీస్లో అది కాస్ట్ లైఫ్ అనేది చాలా కాస్ట్లీ గుంటది కదా
ఎందుకంటే ఇక్కడ జనాభాలు చానా మంది ఉంటది ఆ పని కూడా చా లా ఉంటది అన్ని సౌకర్యాలు ఉంటయ్ కాబట్టి అన్ని సౌకర్యాలు మనకు కావాలంటే దానికి తగ్గట్టు ప్రైస్ కూడా ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి వాళ్ళు అవి కట్ టి కొన్నందుకు కూడా వాడికి కూడా ఎక్కు ఎక్కు ఉంటే కానీ ఎ ఏ ఏమంట ఎలాంటి వాళ్ళకైనా సులువుగా దొరుకుత వి ఇ ఇంత ప్రై ఇంత ప్రైజ్ కావాలంటే ఇంత ప్రైస్ లో కూడా దొరికేటోళ్ళు కూడా ఉంటారు మిడిల్ క్లాస్ ఒళ్ళకి మిడిల్ క్లాస్ ఉంటుంది లో క్లాస్ ఒళ్ళకి కి లో క్లాస్ ఉండే అట్లుంటది
కాని అట్ సైడ్ ఏదన్నా ఒక ల్యాండ్ అన్న అట్లన్ని ఏదన్నా కొనగలున్నా కానీ చాలా వాష్ ఉంటది కదా
చానా కాస్ట్ ఉంటది కానీ ఎక్కువ కొన్నా కాని తర్వాత మనం అమ్మలున్నా కాని ఎక్కువ మన ఇప్పుడు ఎక్కువ బెనిఫిట్స్ వస్ సై గదా
ఒక నార్మల్ పీపుల్ ఎళ్ళి సిటీస్ లైఫ్ లీడ్ చెయ్యాలంటారు లీడ్ చేయలేరు
ఉమ్ అవును కనీ కొంతమంది ఆ ప్రయత్నిస్తారు అలాంటి ఇంకా ఆ సిటీస్లో అయితే ఎడ్యుకేషన్ చాలా బాగుం టది ఇంకా చాలా ఇప్పుడు కాలేజెస్ కాలేజెస్ లో అయితే ప్లేస్మెంట్స్ వస్తాయ్ ట్ల అన్నీ ఉంటయ్
ఉమ్ సిటీస్ లో ఇప్పుడు మనకి జాబ్ ఆపర్చునిటీ కావాలంటే సిటీస్కే వెళ్ళాలి అదై టి నిజం ఒప్పుకుంట ఇప్పుడు చాలా మంది సిటీస్కెళ్ళే చాలా మంది అసల ఎట్ల పరిగెత్తాలంటే ఇంకా జాబ్ కోసం మనం పరిగెత్తూ ఉండాలి కాని సిటీస్ చూడ్టానిక్ కూడ చాలా బావుంటది
సిటీస్ కూడా బానేండి కానీ సిటీస్తో పోలిస్తే విలేజెస్ ఇంకా బాగుంటయ్ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సిటీస్ లో ఉంటాము ఉద్యోగాలు రావాలి మనల్ని పోషించుకోవాలి అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి కాబ ట్టి పెద్ద పెద్ద అయినా సిటీస్ లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఐటీ కంపెనీలు ఉంటాయి బ్యాంకులు చాలా చాలా ఉంటాయి ఇప్పుడు ఆ చదువురాని వాడికి కూడా సిటీస్ లో ఉద్యోగం దొరుకుతది ఎలాంటి చిన్న చిన్న దు
అవును కానీ కానీ ఇప్పుడు సిటీస్ లోకెళ్ళి అటువంటి చాకిరీ చేసే కన్నా మన ఓన్ బిజినెస్ అనేది మన విలేజ్ లోనే మనకి ఏదన్నా పెట్టుకుంటే బాగుండు అనేలా అనిపిస్తుంది ఇప్పుడు సిటీస్ సిచ్యుయేషన్స్ చూ స్తుంటే
మీకు అక్కడ అనిపించి మీకక్క మీక అక్కడ అనిపించినా కానీ మీరు పెట్టుబడి పెట్టాలన్నా గానీ సిటీస్కే కదా రావాల్సింది
ఉమ్ అది నిజమే కానీ ఎందుకో సిటీస్ మీద కొంచెం అంటే లైఫ్ లీడ్ చేయడానికి ఒక నార్మల్ పర్సన్ లీడ్ చేయడానికి విలేజెస్ బెస్ట్ అని అనిపిస్తుంది కొంచెం నాకైతే మరి అంటే అందరు అట్లా ఉండదనుకో
ఉమ్ సిటీస్ లో కూడా సిటీస్ లో బాగుంటుంది అని చెప్పలేం కొన్ని కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి జనాభా ఎక్కువ ఉంటది కాబట్టి ఫుల్ ట్రా ఫిక్ కూడా ఉంటది ఇప్పుడు జాబ్ కి లేట్ అయిందనుకో ఆ రోజు సాలరీ కట్ అంటారు అట్ల
ఇప్పుడు సిటీస్ లో నార్మల్గా అయితే అసలు ఉన్న ట్రాఫిక్ కి అసలు జర్నీకే వన్ అవర్ పడుతది అసలు వెళ్ళడానికి ఎక్కడికన్నా ఒక దగ్గర ప్లేస్ కి వెళ్లాలన్నా ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ అట్లా ట్రావెల్ చేయాలన్నా గానీ ఒక వన్ అవర్ అట్లా హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతది
అందుకే అబ్ అందుకే మన గవర్నమెంట్ అభివృద్ధి పథకాలన్ని తీసుకొస్త తుంది ఇంకా చేస్తుంది పెద్ద పెద్ద సాంకేతిక పరిశ్రమలో మరి కొత్త కొత్త ఆవిష్కరణ అన్ని చేస్తున్నాయి కొంచం టైం పడుతది అవ అన్ని సరైన ప్రణాళికలో అన్నీ వచ్చేసరికి పర్యావరణాన్ని కూడా రక్షించడానికి మన తెలంగాణ గవర్నమెంట్ ఇంతకు ముందు హరితహారం అని చెప్పి చెట్లు నాటేటోళ్ళు ఇప్పుడు వాటర్ ఇరిగేషన్ అని చాలా చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని చేస్తున్నారు అదేంది కాళ కాళేశ్వరం డ్యామ్ ఇవన్నీ చేస్తున్నారు
సిటీస్ వచ్చాక ఇప్పుడు అంటే గ్రీన్ గ్రీనరీ అనేది చాలా తగ్గిపోయింది
అవును నిజమే తగ్గిపోయింది కాబ తగ్గిపోయింది ఎందుకంటే మనం మనం బతకడానికి మనకి కొంచెం స్థలం అనేది కావాలి కాబట్టి ఆ స్థలంలో ఉన్న చెట్లన్నీ మనం తీసేసి మనం దాన్ని అవసరానికి వాడుకుంటున్నాము దాని బదులు వేరే చోట చెట్లు పెట్టిస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ప్రతి ప్రతి ప్రతి ఇంటి దగ్గరలో చెట్లుంటాయి అన్ని పెట్నా వాళ్ళు అ ప్లాన్స్ చేస్తున్నారు
అవునవును కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఫైవ్ జి నెట్ వర్క్ ని వాట్లని వేస్ట్ చేసుకొని సిటీస్ లో అయితే ఒక ప్చ్ అంటే బర్డ్స్ కానీ అట్లా ఏమి ఉన్నట్ల అసలు సిటీస్ లో అంటే నెట్వర్క్ ఇంకా ఎట్ల ఉంటారు విలేజెస్ తో పోల్చు కుంటే ఇంకా సిగ్నల్ రేడియో రేడియేషన్ కానీ అవన్నీ ఇక్కడ సిటీస్ లో హై ఉంటది కదా
అవును మీరు చెప్పేది నిజమే
హు
కానీ ఇక్కడ మనకి మనం చేసే పనికి అది అవసరం కాబట్టి మనం తప్పనిసరిగా అది చేయాలి కానీ దాన్ని తగేడానికి కూడ బర్డ్స్ ని రెస్క్యూ చేస్ చాల మంది చాల విధాలుగ ఆ ఏదో ఒకటి చేయాలని పాట పాడుతున్నారు
అవును కానీ మనం ఒకా స్టేజ్ లో ఉండాలి అనుకుంటే మాత్రం సిటీ లోనే లైఫ్ లీడ్ చేయాలి కద
మీరు చెప్పింది నిజమే ఆ స్టేజ్ లో ఉండడానికి మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి ఎన్నో అడ్డంకు అడ్డంకులు తొగించుకొని మంచి స్థాయి ఎదగాలంటే చాల
తీసుకోడం చాల అసలు చాల డెవలప్మెంట్ చేస్తున్నారు మెట్రోస్ అని ఇంకా చాల ఉన్నాయి డెవలప్మెంట్స్
హాస్పిటల్స్ అయితే చాల మారి కాని ఫుల్ మొత్తం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏదైన వితిన్ అవర్స్ లో అయిపోతుంది కానీ మీ గో విలేజ్ దాంట్లో అట్లు ఉండదు కదా గో టూర్నమెంట్ ఏం ఎక్కువ పట్టించుకోరు
అంటే పట్టిచుకుంటారునుకో కానీ అంటే అంతా మంచిగా ఉండదు ఫెసిలిటీస్ సిటీస్కే రావాలి మేమైనా సరే అప్పుడు
అదే కదా కొన్ని కొన్ని వాటికి సిటీస్ బెస్ట్ కొన్ని కొన్ని వ వాటికి విలేజెస్ బెస్ట్ ఉంటది ఒకదాన్ని ఒకదాన్ని తీయలేము
మనకి సక్సెస్ అనేది ఉండాలి అన్ కుంటే కొన్ని అటు రావాలి పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే ఇంకా అట్లు ఉండాలి
మన ఉద్దేశంలో అంటే మనం మనం కష్టపడన్ని రోజులు కష్టపడి కొన్ని డబ్బులు సంపాదించుకొని మనం జీవితకాలం అయిపోయింది ఇక మన వల్ల కాదు అనేటప్పుడు విలేజెస్ కెళ్ళి పీస్ఫుల్ గా ఆ విలేజ్ లైఫ్ ఎంజాయ్ అది నా ఒపీనియన్ మీరేమంటారు